హలో
హలో ఇక ఎముంది రా ఇలీష్
ఉ
ఇప్పుడే పనియిపోయింది అయి పోల్ రైస్ పెట్టినా ఇప్పుడే పిల్లలక్షణలో అయిపోయినాయి స్నానం చేయాలె నేను కుడా
అది ఇయాల ఏము కర్రీ అని అడగావా
ఏం గర్రీ మీది
చికెన్ కర్రీ చికెన్ లో ఉప్పె ఎక్కువ అయింది చెపాతీ
ఆహా చెపాతీ ఇయ్యాలన
కర్రీలోనేమో ఉప్పు ఎక్కువయింది చికెన్ పులావలనే ఏమో ఉప్పు తక్కువ అయింది
ఇంకా మస్త అండుతా నేను సూపర్ కర్రీ చేస్తా అ అది ఇది అని చెప్పేసి బాగా మాట్లాడినవ్ గా మరి
సూపర్ చేస్తా కర్రీ ఇరో కొంచెం ఉప్పు ఎక్కువైయింది
ఉహు
టేష్
ఈ ఉన్నాయి ఇంకొంచెం వాటర్ పోసి కొంచెం కోసేపు ఇట్లా మరిగించు కొంచెం మల్లా ధనియాల పొడి కొంచెం కారం మాస్ సాలాలు అవే
ఉమ్ మళ్ళా అవన్నీ ఏం వెయ్యను గానీ వాటర్ పోష్ మరిగిస్తే కొంచెం
అ ఆ
నేను చేసింది ఫ్రై కదా పులుసు కాదు కదా చికెన్ యా రా ఫ్రై రా
ఈ ఏదో ఒక పూట అది తెద్దాం అంటే ఒక పూట పో సూపు తిందదన్న అయిపోతది కానీ ఫ్రై చేసినంక సూపు చేస్తే ఎట్ట తినబుద్ధి కాదు పెద్దమ్మ ఫోన్ చేస్తాంది ఇప్పుడు చేసింది నేను మళ్ళొకసారి చేసినా
అదిత్తి లేవలేవా ఎంత తెచ్చింటివి అస్సలు
ఇంకా తిన్నారా వాళ్ళు
తిన్నారూ ఫ్రెండ్ వాళ్ళింటి ఎల్లి ఊడ్చి వద్దాం అని పోయిళ్ళు
హ్మ్ హు
వాళ్ళు వాటర్ ఫిల్టర్ పెట్టిచ్చుకున్నారు ఇగ వాటర్ అక్కడే తెచ్చుకుంటున్నాం బయట తెచ్చుకోవట్లే వాళ్ళ వాటరె తెచ్చుకుంటున్నాం ఇగ వాటర్ ను ఊడ్చి తూడ్చి వద్దామని పొయిల్లు
ఆహా అంటే డైలీ వెళ్తారా
డైలీ ఏం లేదు ఇగ రేపు వస్తారుగా వాళ్ళు ఆ డైలీ వెళ్తది చెల్లి డైలీ వెళ్తది
అవునా
ఇక్కడ బోరు కొడతదట వాళ్ళు లేకపోతే బోరు కొడతదని ఆడికే పోతది
మ్మ్ అంటే వాళ్ళు ఎక్కడికెళ్ళిర్రు
ఇంటి
ఇంటికెలిల్లా
ఊ ఇంటికెళ్తే ఎప్పుడు పదిహేను రోజులు పోతారు ఉమ్ అత్తగారింటి కి అమ్మవారింటికి అమ్మవారింటి కాడు నాలుగైదు రోజులు అత్తగారింటికాడ ఒక నాలుగైదు రోజులు
ఉహు హైదరాబాద్ ఉంటాందా అసలు ఏం తెల్వదు అక్కడి కేతేదో పెద్ద
అవును ఆ అట్లయినా కొంచెం య ఇక్కడైనా తత్తే అత్త కష్టలు అంత ఎవరికైనా ఉంటయ్
ఉంటాయంటవా
అంత కష్టాలు లేనోళ్లు ఎవళ్ళుంటార్రా కష్టం ఆ లేకుండుండడం అంటే
ఊ
కోటికో నూటికో ఒకళ్ళు దొరుకుతారు కాష్ అ
హ్ మీ కోసం దొరకాలదిరా
ఆ కోటిలో నేను ఒకదాని కావాలిరా
అదే అంటాండ్రా
ఆ కోటిలో నేను ఒక్కదాన్ని అయితే బాగుండు
వచ్చి వారం రోజులు ఉంటా
వస్తావు మీఇంటి కి పోయి ఉంటలేవ్
అరే అదే ఇప్పుడు సపోజ్గా నీకు ఇట్ సైడ్ దొరికిది అనుకో, అక్కంచలో అప్ అండ్ డౌన్ చేసి వేరు ఇంకా ములిగ అయింది అనుకో ఇంగ బెస్ట్ ఆప్షన్ కదా, నువ్వు ఎట్లాగ వచ్చి వారం రోజులు ఉంటావు కదా. స్ లో హలో
లౌలౌలో హలో
ఆ
హలో ఉన్నా
నేం చెప్పింది అర్థమైందా
అర్థమయింది కానీ మొన్న ఒక మ్యా ఒక మ ఒక మ్యాచ్ ఉందన్నరు ఎవలో చేసుకోరా మరి,
ఏ ఊరు వాళ్లది
ఏ ఊరో ఏదో తెలవదులె కానీ జెన్కోలా వర్కంట జెన్ కొజెన్ కోలా వర్కన్
వెనుకోల్లా
మ్మ్
చేసుకోమరి శృతి వాళ్ళ ఫ్రెండ్ అయితే శృతి వాళ్ళ డాడీకి ఫ్రెండ్ అయితే అట్లా కన్వెన్స్ చేసి వాళ్ళిద్దరు చేసుకుంటారు మీరిద్దరు చేసుకుంటారు లొల్లి పోద్ది మా గూడా అ
మ్మ్ ఎందుకొడతావ్ సం తెలియట్లేదా అం మోడదా వాటర్ వచ్చిం
ఆ ఆ
మ్మ్ ఆహా శృతి వాళ్ళ సారీ ఉఉమ్మ్ వ వాళ్ళ డాడి అయితే కొలన
అవును గవర్నమెంట్ జాబు
ఎంత వస్తయ్ శాలరీ
ఏమోరా ఫార్టీ ఫిఫ్టీ ఉంటాయ గావచ్చు మరి
అందుకే నా వాళ్ళు కొంచెం అటు ఇటు ఇంకా ఏమైంది ఇగ అసలు ఒప్పుకుంట్రా ఒప్పుకోరిగా హ్మ్
అది అక్కడ పడుకున్నాది రా అటత్తలే ఇటస్తలే ఎటు పోతడో ఆడ చదువుతున్న ఈడ చదువుతున్న అన్నాడు ఆడ పడుకున్నడు అంతే
మరీ ఈ ఇద్దరు పక్షులైతే
జనుకోలబ్బాయ్ అయితే ఇగ మరి మాట్లాడితే ఆయన ఆయనకి ఫ్రెండ్ ఆయేను అనుకో తొందర మ్యాచ్ క్లియరై పోతే కదా నీది క్లియర్ అయితది వాళ్లది క్లియర్ అయితది అంటానా
ఏం చేసుకుంటం తీయ్ రా పెళ్లి చేసుకునోళ్లు ఎవలు బాగుపడతాలేవ్వు
అట్లా ఉండదురా ఇప్పుడు అట్లా అనిపిస్తది కానీ తర్వాత అట్లా ఉండదురా
ఏ చేసుకుంట్రా ఏ చేసుకుందామనే ఇంటెన్
ఏహే నోరుమూయ్ ఇగ మంచి సంబంధం తీసుకొచ్చినప్పుడు మంచి ఉన్నది కానీ గయ్యాల్ది అత్త గయ్యాల్దే ఆమె గయ్యాల్దే
ఓయమ్మ అత్తకొడళ్ళు ఇద్దరు గయ్యాలోల్లే
అంటే మం చిగా ఉంట్రు గావొచ్చు గానీ చెప్తాన్న నార్మల్ ఏమో నేనెప్పుడు మాట్లాడ్లే హ
మొన్ననే వాళ్ళది అనివర్సరీ అయ్యేను అయినట్టుందిగా
అలోవెరా
లేదా
చీన్ చిన్నోడు పుట్టినంక ట్వం వన్ మంత్కైయ్యింది వాళ్ళ మ్యారేజైయ్ ట్వంటీసెవెంత్ కా ట్వంటీఫోర్త్ కో అయింది ట్వంటీ ఫోర్తకేమో పెద్దాయనది అయ్యింది ట్వంటీ సెవెంత్కేమో పె చిన్నాయనది అయ్యింది అంటే చిన్నోడు థర్టీ ఫస్ట్ పుట్టింనాడు అంటే మొన్ననే అయింది అన్నట్టు ఏప్రిల్ ట్వంటీ ఫోర్ ఆ ఏప్
ఇప్పుడు సేమ్ జాబ్ చేస్తున్నాడా చేంజ్ అయ్యిండా
మ్మ్ ఏమోన్ అసలు నాకు వాళ్ళ గురించి తెలీ
తెల్వాదా ఆ అప్పుడు చేంజ్ అయితా అనద్ రాం గాడు
తెలియదుకదరా మనకి
వాళ్లిద్దర ఒకే నా వాళ్ళత్త తో కాకుండా వాళ్ళిద్దరు ఓకే నా
ఓకే కావచ్చు అందరు ఓ కేే కనీ కొంచ్ అన్పిస్త్ అన్నరు అప్పుడు ఇంటికాస్ ఇక్కడికి అక్కడకి ఎళ్ళ్తాంది ఒ కే ఇక్కడికి అస్తలేదు అన్నడు అట్ల తెలుసు నాకు
ఉమ్
మంచిగా ఉన్నోళ్ళు దొరికిండంట ఆయనకు ఇద్దరే అమ్మాయిలు ఆ ఇద్దరు అమ్మాయిలు కొంచెం ఉన్నదట భూమి ఉన్నదట అక్కడ ఎక్కడ అది ఆ అదీ దాన్నేమంటర్రా భూపాలపల్లి అట సైడ్ లాస్ట్ గర్మిల్లప చ్చి గ్యారపల్లి దగ్గర వాళ్లే కొంచెం ఉన్నాద అన్నరు ఇంకా ఏ ఏ ఊరఆన్ ఏ ఊరని చెప్పిల్లు హలో
హలో హలో తెలివదురా అసలు అది ఆ అంతేం లేదు మొన్న నేను బయట నించుంటే మన ఊర్లో గాముంటదిగ
అప్పుడప్పుడు స్ట్రక్ అయితుంది కొంచెం మంచిగమాట్లాడరాదు ఎవరామే
పనికి వెళ్తది మధ్య వాడకి వే ఆ మో
ఇగ అద్దుతి అవ్వ ఇగ ఈ ఉన్నొలె మర్చపోతాన ఇగా కొత్త రూమ్ సెల్స్ కొనుడు దండగ గానీ
అయ్యో ముప్పై ఎకరాల ఆసామిని మర్చిపోయినవ
అబో గమనానే అబ్బో ఆమె తోటి ఐతే పెట్టుకులేమే
పనికి పిలవడానికి వచ్చింది నే బయటకి వచ్చినస బయకి రాగానే మీకు వచ్చిన ప చేసుకుంటవా ఐదు సార్లు
ఏమద్ద లే ఇంకా జనపోలే అయనకంటే టే ఇప్పుడు నువ్వు మొన్న జుపెట్నమెడికల్ రిప్రజెంట్ అతనే కొంచెం బాగున్నాడు మంచిగున్నాడు నాకైతే మంచిగఅనిపిచింది ఫోటో చూత్తే బయట ఎట్లున్నడో గానీ నాకైతే మంచిగ నచ్చింద్ ఫోటో. ఒకసారి అది అడగమను.
ఏ వొద్దది
ఏ మంచిగున్నడు రా అబ్బాయి ఏమైంది.
కొన్నా
ఉమ్ బొంద నే నీ బొంద
చేసుకోమను చూద్దాం మరి